హలో
హలో
హలో
హలో
బాగున్నారా ఆ వినిపిస్తుంది బాగున్నారా
హలో
హలో వినిపిస్తుంది నా వాయిస్
ఆ చాలా చిన్నగా వస్తుంది మీ వాయిస్
అవున గట్టిగానే మాట్లాడుతున్నా నేను
మీరు ఒకవేళ ఇయర్ ఫోన్ ఉంటే ఇయర్ ఫోన్ పెట్టుకోండి లేదంటే మైకు దగ్గరగా పెట్టుకోండి
ఆ దగ్గరనే పెట్టుకున్నా
బాగున్నమ్మా చాలా చిన్నగా వస్తుంది అందుకే వాయిస్ మర
బాగున్నాను మీరు బాగున్నారా
ఆ నేను బా చాలా బాగున్నా అయిందమ్మ భోజనం
ఆ అయింది మీరు చేసారా భోజనం
ఇప్పుడే అమ్మ ఇప్పుడే తిన్నాను అన్నము శనగపప్పు ఆకూరలు వేసి చేసిందమ్మా ఇప్పుడె తిన్నాం ఇంకా
ఎ అంటే ఆకుకూరలు బాగ తింటారా మీరు
అలానేం లేదు వండింది తినాల అంతే మనకు వేరే ఆప్షన్ లేదు
అంతేనా అక్కని ఆకుకూరలు తింటే హెల్దీగా ఉంటాం కదా
ఆ అవును కాపోతే ఇప్పుడు
తిన్న కూడ బాగ హెల్దీగా ఉంటాం గ్రీన్ వెజిటేబుల్స్
అ ఆ అవును మీరేం చేసారమ్మా తినరా మీరు
నేను నేను తిన్నాను ఇప్పుడే లంచ్ అయింది నేను సాంబార్ చేశాను పాపడాలు ఆలు ఫ్రై
అవును చాలా లో వస్తుంది వాయ్సు అసలు
నేను గట్టిగానే మాట్లాడుతున్నా మరి
అంటే మీ మైక్ లో ఏదైనా డస్ట్ ఎరికిందేమో చిన్న బ్రష్ లాంటిది తీసుకొని ఆ క్లీన్ చేయాలె
ఆ సరే చేస్తాను మ చెప్పండి ఇకా ఇంకా ఏమేమి ఇష్టం మీకు ఇంకేమ్ కర్రీస్ అంటే ఇష్టం ఏం బాగ ఇష్టం
ప్రస్ నాకైతే మ్యాథ్స్ అయితే చికెన్ అంటే బాగిష్టం కాపోతే ఇప్పుడు ఇప్పుడు తినట్లేదు ఒక ట్వంటీ వన్ డేస్ పూజలో ఉన్నాను తినట్లేదు చికెన్ బాగ ఇష్టం నాకు వచ్చిన వంట కూడ చికెన్ ఒకటే వ చ్చు ఇంకేదన అంటే టమాట ఎక్కువ వచ్చు అది రావు అంత ధైర్యం చేయలేను అంత ధైర్యం చేయలేను దాన్ని ఆర్డర్ పెట్టుకోవడం వచ్చు
అంతేన అ ఏం లేదు చాలా ఈజీ ఒక్కసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ చేస్త కొంచెం ఆ ట్బెట్టే బల్ వాళ్ళు ఎలా చేేస్తారు తెలియదు కానీ మనకి మ్ మనం మనం ఇంట్లో వేసుకొని తినేది బెటర్ కదా
ఏమో ఇప్పుడు ఇక ఈ గ్యాస్ షార్టేజ్ వచ్చింది కదా
అవును అవును మటన్ మటన్ తిన్నార
హ తింటాను కాగానీ తక్కువ చికనే ఎక్కువ తింటానునమాట మటన్ చాలా తక్కువ అసలు అరుదు మటన్ అంతా ఎక్కు వ్
ఫి ఆ విన్పిస్తుంది ఫిష్ ఫిష్
ఫిష్ అసలు దాన్ని ట్రై చేయను అల్వాటులేదు
ఫ్రాన్స్ ఏవి ధినరు ఒక చికెన్ ఏనా
ఆ చికెన్ ఒక్కటే తింటా ఇంకేవి అంత అంటే తక్కువ ఎప్పుడైనా బయట రెస్టారెంట్ కెళ్తే అపోలో ఫిష్ ఒకటే ట్రై చేస్తా ఆ ముల్లులు తీ స్కోవడం అదంతా చేయడం మ అమ్మ నా వల్ల కాదు
ఆహా డైలీ వన్ వీక్ లో ఎన్నిది ఎంతే నాన్ వెజ్ బానే తింటారా వేజ్జా
ఓన్లీ వా సండే సండేనే చికెన్ తింటా అది కూడా ఆఫ్టర్నూన్ నైట్ అంతే మార్నింగ్ ఎలా టిఫిన్తో వెళ్ళిపోతది
వెజ్ లే వెజ్ లో ఏమి ఇష్టం
వెజ్ లో అంటే పప్పు ప పప్పు బాగా ఇష్టం గోంగూర పప్పు ఆ మళ్ళా టమాట పప్పు చాల ఇష్టము మళ్ళ గోంగుర పచ్చడి వంకాయ గుత్తి వంకాయ బాగ ఇష్టము వాళ్ళ తర్వాత ఆలు అసలు తెలుస పప్పు చేసుకొని ఆలు ఫ్రై చేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని తింటే సోప్ ప్పర్ గుంటది బృందవనంవన్ బైజీ సినిమాలు కాంబినేషన్
అవును సాంబార్ను ఆలు ఫ్రై ఆమ్లెట్ కన్నా బానే ఉంటది అంటే ఏదన్నా ఫ్రై చేసుకున్న ఇప్పుడు కొంచెం పప్పు కర్రీ అన్నా సాంబార్ అన్నా ఆకుకూర పప్పు అన్నా ఏమన్నా చేసుకని తింటే బ అగుంటది అప్పుడు ఇంకా
అవును అవునవును ఇకమా అమ్మాయి ఏది చేసి పెడితే తింట ఇంకా ఆమె ఓపిక అంతే రావు నాకు అ అవి ఆ రెండే పోచ్చు టమాట ఎగ్ కూడా అది కూడా ఒక ఫ్రెండ్ చెప్తే నేర్చు కున్నా
బానే ఉంటది
ఆ తను కుకింగ్ చేస్తారు ఆవిడ తను నేర్పించార ఫోన్ లో చెప్పారుా ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి
ఏముంది ఏమైన్నా చెయ్యాలనుకుంటే యూట్యూబ్ ఉంది కదా అందులో యూజ్ చేసుకోవచ్చు ఏవైనా
చెప్తున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు
అ మనం ఒక్కటే ఫాలో కావాల అన్ని వీడియోస్ వేసి ఒక వంటకం చేస్తే బాగా రాదు
అవును గాని నేను చేసేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వంటలు ఇంకా అప్పుడే వెతుక్కవాల్సి వస్తది ఆమెకి అడిగితే
కోండి పెంట పెంట అవుతుది
లేదు లే ఒకరే చూస్తా గానీ కొంచెం ఏంటంటే తక్కువ ఇప్పుడువు ఉన్న టమాటా వంకాయ అల్లుగడ్డ ఇవే ఎక్కువ చేసుకునేది ఆ టమాటా ఎక్కువ కూడా చేసుకోకుంటా అది బాగా వచ్చిందిక అది మంచిగా వచ్చింది టేస్ట్ ఆమె చెప్పినట్టుగా చేశాను కరెక్ట్గ బాగ వచ్చ నీటికి వచ్చిందిక ఎప్పుడు చేసుకున్నా అది ఒకటి చేసుకుంటే ఇ పచ్చెళ్లు ఉంటే పచ్చ అంటే అమ్మ ఊరి ఎల్లినప్పుడే మిగతా టైమ్ లో ఇంకా మనకు అంత అవకాశం ఉండదు
అమ్మ ఏది పెడితే అదే తినాలి
ఆ ఉల్లిపాయలు కూడా పెద్ద టాస్క్ అండి కళ్ళం నీలు వస్తున్నాయి అది హెల్మెట్ పెట్టుకొని కోసుకోవాల్సి వస్తుంది అది నాకు తెలిలేదు అది వాటర్ లేస్తే వాటర్ కళ్లలో నీళ్లు రావంట
అ అంటే వస్తాయి అంటే బాగా ఘాటు ఉంటే వస్తాయి ఎలా అయినా వస్తాయి కంపల్ సరి ఎట్లా కోసినా మనం ఒక్క ఆనియన్ కోసినా కళ్ళకి వాటర్ తెప్పిస్తుంది అది
ఆ ఆయితే నేను ఒక్కటి కోస్త బయటికి వెళ్ళిపోతా మళ్ల ఒకటి కోస్త మల్ల బయటకి వెళ్ళిపోతా అట్లా అనమాట అందుకే టైం ఎక్కువ పడుతుంది
ఎగ్ కర్రీ చేయాలంటే ఒక సాహసమే చేయాలి మనం
అంటే ఉల్లిపాయతో చేయడం అంటే
ఆ పకోడి అయినా ఇవి చెయాలంటే ఒక
ఆయిలు ఆయిలు ఆ పకోడి అవన్నీ బొండాలు అవన్నీ ఆయిల్ ఎక్కువ తినండి అదే అరగ ఆతినన్ తినన్ ఆది
ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ స్నాక్స్ తినారా ఎక్కువ స్నాక్స్
ఏదన్న బై ఫుడ్ తక్కువ ఇంట్లోనే బయట తినేది ఏ మహా అంటే బయట తినేది ఏంటంటే పాని పూరి
పాణిపూరి హు
ఒకటి ఇంకా రెస్టారెంట్ కి వెళ్తే బిర్యానీలు ఆ స్టార్టర్స్ అవి ఎక్కువ తింట స్టా రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఇరిగిపోతారు రెండు మూడు వేలు
న్యూడిల్స్ మంచూరియా ఇవి దినర అప్పాలు చేస్తార అమ్మ అప్పాలు చేస్తద
ఆ కారంమప్పలు చేస్తారు పండుగ పండుగలు చేస్తారు అప్పుడ ఇప్పుడు ఎప్పుడైనా బుద్ధి పుడితే చేస్తది చికెన్తో బాగుంటుది మేమైతే వాటిని టీ లో కూడా వేసుకుని తిన్టం చిన్నప్పటి నుంచి అలా బాగుంటది మా సైడ్ టీలో ముంచుకుని తింటారు
తింటే బాగుంటది అదే మనకి బ్రేక్ఫాస్ట్
ఇక టీ లో అవి తిన్నాక ఇంక మరి ఆకలేయ్యదు ఇంకా అళ మధ్యాహ్నమే ఇంకా మధ్యాహ్నమే
టిఫిన్స్ కూడా చేయలే
అది అట్లని కాదు ఇలా వెళ్తే అలా వెళ్తే టీవీ చూసుకుంటా ఉంటే ప్లేట్ లో పెట్టుకంట సినిమా చూస్తూ చూ సిరీస్ చూస్తూ చూస్తే అయిపోతయి ఇంకా అట్లా ఏదో ఒకటి టైం పాస్ లేదంటే పాప్ కార్న్ చేసుకుంటూ
అవును ఇ కొన్ని అప్పాలున్నా చికెన్ రెండు అప్పాలు కారం అప్పాలున్న చికెన్ వేస్ కొనీ తింటే చాలిగా
అవును ఇంకా పాప్కార్ను అది ఇది అంతా చేసుకొని అని తింటాం అన్నమాట
ఫ్రూట్స్
ఫ్రూట్స్ అయితే నేను బనానా తింటా ఆపిల్ తింటా
అన్ని తినారా మ్యాంగో సీజనల్ ఫ్రూట్స్
వచ్చే అవియినే అయిపోయింది ఒక డబ్బా అయిపోయింది ఇంకొక డబ్బా ఉంది మోన్న ఊరు వెళ్ళామండి ఆ అక్కడ ఉమామేశ్వ అని చెప్పేసి శివాలయం దగ్గరకి వెళ్ళాము థయటర్ లో వస్తూ బావళం కలుస్త మీరు వెళ్ళలేదా
వెళ్ళాను
అక్కడికి వెళ్ళాం కానీ కొండ మీద చాలా చల్లగా ఉంది అసలు మేము భయపడ్డాను ఎంత వేడిగా ఉంటదో అని కానీ బా పర్లే చాలా చల్లగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత చల్లగా ఉంటదని ఫస్ట్ టైం వెళ్ళడం అంటే అక్కడే ఉండి అవును
ఆహ తెలియదు నాకు ఇక్కడ ఉంటడో
ఈటు అచ్చంపేట సైడ్ ఉంటాలండి ఆర్కల్ డిస్టిక్ లో వస్తుంది తెలంగాణ
టెంపుల్ ఏం కాదు టెపుల్స్ ఎప్పుడైనా చల్లేగానే అనిపి
హ్మ్
టెంపుల్స్ ఏ టెంపుల్ కి వెళ్ళినా కొంచెం ప్రశాంతంగా
ఆ అనిపిస్తుది కాకపోతే మేము అక్కడ వేరే పనిమిద వేళ్ళందు పనిలో పనాలోకి వచ్చాం కదా అని చెప్పేసి ఆ సరే అని చెప్పే సి ఎక్కడికి ఎల్లమూ
కానీ మ్యాంగోస్ తిన్నారా చట్నీ మ్యాంగో చట్నీ పెట్టిందా అమ్మ
మొన్ననే పెట్టా నేనే పెట్టా లాస్ట్ ఇయర్ కూడా నేనే పెట్ట ఆ అదొచ్చు అది మా చెల్లి నేర్పింది
ఆఓహా వేడి వేడి అన్నంలో మ్యాంగో చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఏ క కర్రీ కూడా ఏ నాన్ కొంచెం నాన్ వెజ్ వండుకున్నా కూడా మ్యాంగో చట్నీ ఉండాల్సిందే
అయితే నేను ఒక్క నాన్ వెెజ్ ల తప్ప అన్ని కరీస్ లో మామిడికపచ్చడి నంచు కుంటా
నాన్ వెెజ్ లో నాన్ వెెజ్ ఉన్నాక కా ఇప్పుడు ఏది చేసినా కూడా మళ్ళీ కొంచెం మ్యాంగో చట్నీతో తినాల్సిందే ఇప్పుడు ఈ కొత్తగా చట్ని పెట్టినప్పుడు అలానే ఉంటాయి తర్వాత తినాలనిపియదు ఒక మ్యాంగో చట్నీ ఏనా అన్ని చట్నీస్ పెట్టొచ్చ
ఆ అదిక్కటే వచ్చు అది కూడా అది అంటే పెద్ద టాస్క్ అది పెద్ద గేమ్ కాదు అంత
కానీంక కొంచెం నాకు అదే బట్టర్ అది మిగితా మిగతా చట్నీస్ టమాటో చట్నీ ఉసిరీకాయ చట్నీ చింతకాయ చట్నీ అంటే ట్రై చేసి పెట్టాను కానీ మ్యాంగో చట్నీ రాదు
అవునా అదే ఇంకా ఈసీ ఉంది అసలు అంటే క్వాంటిటీ లేదులే క్వాంటిటీ కరెక్ట్ గా చూసుకుంటే మీరు నేను అయిపోతు మొన్న ప్రసన్న గారికి మా ఉన్నారు ఆమెకు చెప్పాను తనకు కూడా రాదంటే తను చెప్పి అని ఇంతేంటి ఇట్లా ఇట్లా చేసుకోవాలంటే ట్రై చేస్తున్నారు కేస దోస్ మేబి ఊర
అయితే కొంచెం త్రీ మ్యాంగోస్ తీసుకొని పెట్ పెట్టాను అది ఓకే గాని ఇంక మళ్ళీ ఒక కిలోలు కిలోలు పెట్టాలంటే నా వల్ల కాలేదు పాడైపోతే కావచ్చు
ఆ అట్లే ఏం లేదు అట్లాదు నేను చెప్తా చూడండి మీరు ఇప్పుడు కేజీ కేజీకి పావు కేజీ కారపొడి
పవ్ కేజీ అనా
ఎందుకంటే చెప్తారా మరి పావు పా కేజీ అదే అతే పావు కేజీ మళ్ళ ఆవ పడవుతుది మళ్ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతు కూడా వయ మెంతులు వయాలి
మెంతులు వేస్తానా మేము మెంత పొడిేస్తాం
పడి జీలకరం రెడు కలిపేస్తారుువాస కోసం
ఆ అవునవును
రెండు కలిపేసిగాని ఎక్కువ కవాంటిటీ వయకూడదు ఎక్కువే చేద అవుతుది
అవును
ఆ పొడి వేస్తారు లేదంటే కొందరు మెంతులు కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు నాలుగు కేజీలు మీరు మామూలు తీసుకున్నారు అనుకోండి
ఒక్క కేజీకి చెప్పండి
అయితు ఒక కేజికి పావుకిలో కారం పడుతుంది ఉప్పు లేంది పావుకిల్లో మళ్ళ ఇప్పుడు ఎందుకంటే ఆవాలు పెద్దగా ఉండకూడదు అట్లా చిన్నవిగా ఉండకూడదు మీడియం ఉండాలి ఆవాాలగే రెడ్ గా ఉంటే అది కూడా సేమ్ పావు కలో అవి కొంచెం ఘాటు ఉన్నాయ అనుకోండి కొంచం తగ్చకోవు ఒక ఆ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్చుకోచ్చ ఘాలు లేవనుకుంటే ఈక్వల్ గా ఇచ్చేయాలి ఉప్పు వచ్చేసి తక్కువ వేసుకోవాలి ఇప్పుడు
సా ఇంటికి ఎంత కేజీకి సాల్ట్ ఎంత పడుతుంది
వచ్చసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్
అంటే ఇప్పుడు కేజీకిేమో పా పావు కేజీ కార పొడి పడితే పావు కేజీ సాల్ట్ పడది టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందిా
అవును నే అది కూడాద టూ హండ్రె గ్రామ్స్ే అంటన్నా టూ హ్రెడ్ గ్రామ్స్ కానీ వన్ ఫిఫటీ ని వన్ ఫిఫ్టీ చేసుకోని కావాల్సిన గ్రేెస్తండువస
మనమా అవు కారంలో వెయ్యం కాబట్టి సాల్ట్
ఉప్పు మిక్సీచ్చ చేసి అది అది కరెక్ట్గా వస్తుది ఈ సన్న ఉప్పు వాడదు సన్నది వాడద్దు సన్నది వాడదు సన్నది అస్సలు వాడదు ఆకాయ ప అందులో కెమికల్ కలుపుతారు మిక్స్ చేస్తారు కద అలా హైోడిన్ మిస్ చేస్తారు కదా కట్టుకొని దాని పాండే ప్రకారం వేసుుకోలేదు ఇప్పుడు మీరు ఏదైనా బౌల్ పెట్టుకుని వెయిట్ చేయాలని ఏం లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి నాలుగు బౌల్స్ అయితాయి ఇప్పుడు మామిడికాయ పచ్చలు ఒక నాలుగు బౌల్స్ అయితాయి
అంటే అహం బక్కల క్వాంటిటీ నాలుగు బౌల్స్ తోటి అంటే కిలోకి కిలో అయితే ఒక గ్లాస్ కారపొడి అయితే
కిలో అయినా నాలుగు బౌల్స్ అయినా ఒకటే కొల్త వస్తుంది ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇట్లా కిలో చెప్తాను అట్లా అట్లా మెజర్మెంట్ చెప్తాను అ ఇది కూడా చెప్తాను ఫస్ట్ నేను కే చేయచ్చదు కేజీ లెక్క చెప్తాను ఎందుకంటే లేదు లేదు లేదు వాటి మామూలు పం తొట్టుదిగా అది ఉంటా కదా పైన పొట్టు ఉంటది కదా
అ
ఆ అవి తీసేసుకొని వేసుకోవాలి కొందరు ఏంటంటే అవి తీసుచ్చకుండా కోళ్లు ఆ తోకలు కట్ అద కట్ చేసి కూడా ఇేస్తారు
మేము కొన్ని దంచి వేస్తాము కొన్ని ఏమో అట్లానే వేస్తాము
ఆహా అ దని చేస్తే ఏమవుత అంటేది మళ్ళా కరిగిపోయి చిన్నగా అయిపోయి తెలియదు అది తినేటప్పుడు ఇది ముక్క ముక్క తింటే బాగా తెలుస్తుంది వెల్లుల్లి